హలో నమస్కారమ అండి అవండి బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నావండి తిన్నారా అండి ఆ తిన్నామండి
ఏం కఖర్రీ చేసి నువ్వు
ఆ ఇవాళ బ్రింజాలు చేశానండి.
అవునా
తిన్నారండి మీరు ఆ తిన్నమండి ఇంతకు ముందే తిన్నాం కరగిసల్ మేము వాళ్ళ చికెన్ చేసుకోమండి అవునా ఇవాళ ఫా స్టింగ్ అండి థర్స్డే కద ఈ రోజు హా అవునా ఆహా అవునా ఇగ పిల్లలుంటే తప్పదులేండి. అవును అవును అవున్ వాళ్ళు. మన వాళ్ళు తింటే మనకు సాటిస్ఫాక్షన్ ఉం టద్ ఆ. మ్మ్ హ్మ్ హ్మ్మ్ మ్ హ్మ్ హ్మ్ ఆ తిన్నామండి. ఎ నేను కూడా ఫాస్టింగ్ కదండి మధ్యాహ్నం టిఫెన్ చెప్ పతి ఏసుకున్నానండి
అవునా
మా పిల్లలకి వంట ఏసాను హ్మ్ నింన్ మధ్యాహ్నమ్ చపాత్ తీస్ ఇప్పుడు ఎండాకాలం కదండి ఫస్ట్ చాలా ఇబ్బంది అయిపోతుంది అవ్నా ఏప్పట్ నుంచో ఉంటానమండి చాన్ రోజులు అయితాంది. మా ఎక్కువ వన్నాయి కదా మా ఫ్యామిలీ మొత్తం సాయిబాబా భక్తులమే హ్మ్ తాగితే అందరు కూడా మేము మా మా ఇంట్లో అందరు కూడా ఫాస్టింగే మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా మా సైడైన కూడా థర్స్డే చానా ఇక కొందరు ఫాస్టింగ్ ఉంటామ్ మేం అవ్న్నా అయితే ఇప్పుడు మా ఊర్లో అయితే సం రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు ఒకసారి డ్రామా అనే వాళ్ళు వస్తారు ఆ అయితే అదొక ఫోర్ ఫైవ్ డేస్ ఉండి పో ఉంటారండి అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆటలాగా ఆడతారండి అంటే వాళ్ళు వస్తారు ఓపెన్ ప్లేస్ చూసుకుంటారు లో మిడిల్ లో ఉంటది అంటే ఎక్కడైనా ఒక
చౌరస్త లాగుంటది కదా అక్కడ ప్లేసు
చూసుకొని ఉంటారు వాలన్నీ ఆ ఐటమ్సన్నీ సెట్ చేసుకుంటారు. ఏట్లో మైక్ పెడతారు. ఒక రోజు
తాడు మీద నడుస్తారు ఆ ఒక రోజు కచ్చలా
కచ్చలాని ఇట్లా తిప్పుతారు అంటే ఒక్కరే అంత బరువుని ఇట్లా తిప్పుతారు అన్నట్టు అందరుూ ఇట్లా చూస్తారుళ్ళ ఏడయితే అయిపోయిందండి
తోటి అనౌన్స్మెంట్ చేస్తారు అందరు రావాలి చూడాలి అన్నట్టు
డౌ ఊ చేస్తారు వాళ్ళు ఇట్లా చిన్న పిల్లల్ని కూడా మొత్తం మొత్తం ఇట్లా తీగల మీద ఎక్కిస్ కడతారు కదండి అవునవునండి తా ఇట్లా తాడు కడతారు లావు తాడు కడతారు దాని మీద నాడుస్తారండి అవునవు ఇంకా దాని మీద ఇట్లా హ్యాండ్
డాన్స్ చేసినట్టు అంటే ఆ చేతులలో ఇట్లా ఏమంటారు
బల్బులు ఉంటాయి కదా ఇట్లా పెద్దవి పొడువు వి అవును వాటితో ఇట్లా తిప్పుతూ డ్యాన్స్ చేస్తారండి అవును ఒక బాబుని కూడా కూర్చోబెట్టి ఆయన మీద బండ పెట్టి మొత్తం మన చద్ద సుత్త బట్టే కొడతారు అంత అవును మీ దగ్గర కూడా ఉంటాయా అండి వారా సమర్ లో వస్తారండి ఇటు కూడా ఆ అదే మా దగ్గర కూడా సమ్మర్ లో వస్తారు మళ్ళీ ఇంకోటి ఏందంటే ఆ బాబా కూడా అసలు ఏం కాదు మళ్ళీ లేేసే వాడు మం రుకుద నా
మరి అట్లా ఎట్లా అండి చాలా బరువువి పెట్టి ఇట్లా కొడతారు ఇంకా ఈ బల్బ్స్ కూడా ఇట్లా డైరెక్ట్ ఇట్లా పలగగొడతారు ఇప్పుడు మనకి నార్మల్గా ఏదనా ఇట్లా తాకిన ఇన్ఫెక్షన్ అవుతుది బ్లడ్ వెళ్తుదిని మనం భయపడతాం
అ అవును కానీ వాళ్ళు డైరెక్ట్ ఇట్లా చాతి మీద కొట్టేసుకుంటారు నెత్తి మీద కొడతరు అవును మరి వాళ్ళ ఏం కాదు మరి వాళ అంతేో మాయ ఉంట అదా అంటారు
ఆ ఇంకా లాస్ట్ రోజు అయితే
ఒక పాపని ఇట్లా బొంద తవ్వినట్టు తవ్వి దాంట్లో కప్పిస్తారు మొత్తం మట్టి
నైట్ వరకు ఏదో ఏదైనా గేమ్స్ లాగా డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి
అవును మా నైట్ పన్నెండింటికి ఇట్లా కప్పేస్తారు అవునండి అవును మరి దాంట్లో ఎట్లా శ్వాస ఆడది కానీ, అట్లా ఉండడం కూడా గ్రేట్ కదా, పాపం ఏం చేస్తారండి ఇక పుట్ట కుట్టి కోసం వచ్ వచ్చే వాళ్లళ్ళందరు అవునవును జీవనం అంతే సంవత్సరం ఒక్కొక్క ఊర్లు ఇట్లా వెళ్తా ఉంటారు. ఓ దగ్గరికి వెళ్ళి ఒ ఫ ఒక ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అయితే ఎట్లైనా చేస్ తరు వాళ్ళు అవును. పు ఇట్లా డబ్బులు చదివిస్తాము. అవును ఇట్లా ఉంటది పేరు పేరు మంచి అయి పిలించి, చెప్తారండి అక్కడ సాయంత్రం మంచిగ ఆడతారు అది కూడా అంటే సాయంత్రం పూట చాలా ఎంట ఆ సర్కస్ లాగా ఎంటర్టైన్మెంట్ అయిపోతది. అందేగ అందరు కలిసి వెళ్ళి మంచిగా చూస్. ఏస్తారు అవును, అవునండి అవును, అవును అవును మా సైడ్ కూడా అస్ అండి అట్లనే చేస్తరు అవును అవును మా సైడు వస్తారు ఆ పిల్లలు సార్ వెళ్తారండి పిల్లలున్నా సార్ ఎల్తారు గాని నేను వెళ్ళనన్ డి ఇంకా ఇక్కడ దగ్గరే మాక్ స్కూల్ దగ్గరే పెడతారు ఆహా పిల్లలు ఎళ్తరు గానీ ఇంగ ఎల్లనండి సాయంత్రం ఇ టైమ్ లో సాయంత్ర టైంలో ఎల్తరు వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ ఎళ్తరు మా సార్ గుడా సరదాగా మా పిల్లల్ని తీసుకొని ఎళ్తారు అవునా మేము అందరం వెళ్తామండి అట్లా టైం పాస్ కి అట్లా ఎల్లేసి పిల్లలకు చూపించినట్టుంటారు ఇగ వాళ్ళ వచ్చిందంటే పిల్లలు ఒప్పుకోరులే కంపల్సరీ వెళ్దాం అంటారు సౌండ్ మంచిగా మైక్ పెడతారండి ఆ సౌండ్ కి మమ్మీ ఏమో బయ సౌండ్ వస్తుంది వెళ్దాం వెళ్దాం అనేసి బాగా ఉత్సాహంగా ఉంటారు ఉంటారు ఎంతైనా సమ్మర్ ఇట్లాంటి బాగా ఎంటర్టైన్మెంట్ కదా ఆ చాలా ఎంటర్టైమెంట్ అండి ఇక వేరే సీజన్స్ అయితే ఎప్పుడు పని పని పని కాబట్టి బయటికెళ్లేటట్టు ఉండది ఆహా అట్ల కాదండి వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతు తెలువది వాళ్ళ కూడా అంత సేఫ్టీ వెదర్ ఉండది చలికాలం అంటే చలికి ఎవ్వరు బయటికి ఎళ్ళరు
చూద్దాం అన్నట్టు కప్పుకొని ఉన్
కొని ఉంటారు అయినాఎండాకాలం అయితే కొంచెం బయట వాతావరణం బాగుంటది చల్లగా కొంచం చూసినట్టు టైం పాస్ అవుతది అన్నట్టు ఎళ్తారు అయినా ఊర్లలో పని ఎక్కడ తీరుతదండి మొత్తం చెన్లల్ల పని అదే ఇక ఎండాకాలమే ఫ్రీ అంటే ఆ అందరూ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటా ఉండాలంటే ఒక సమ్మర్లోనే ఏంటంటే చేన్ లో పని అంతా కంప్లీట్ అయిపోయి ఉంటది అప్పుడు ఏం లేదు ఇగ ఉపాధి హామీకి ఎళ్తారండి మా దగ్గర ఆహా పొద్దున్న టైం వెళ్లేేసి వస్తారు ఇగ డై మొత్తం ఖాళీగా ఉంటారు సాయంత్రం ఇట్లాంటి ఏమైనా డ్రామా లాంటివి వస్తే
ఏ ఏ వెళ్ళి చూస్తారు కొంచం ఏంటంటే ఎండాకాలం బయట గాలి కూర్చుంటాం అండి మేము
సరదాగా కూర్చుంటాం చెట్లు ఉంటాయి చల్లటి గాలి వస్తది మా ఇంటి దగ్గర వేప చెప్ప చెట్టు పెద్దగా ఉంటదండి ఊహు అక్కడనే పోచమ్మ ఉంటది పెద్దగా ఉంటది అంత చాలా మంది వేసేసుకొని కూర్చుంటారు అబ్బా వేప చెట్టు వల్ల మస్తు యూస్ ఉంట యూజెస్ ఉన్నాయ్ బాగా యూజెస్ ఉంటాయి అండి ఇప్పుడు ఆ కూలర్లు కూడా పనిచేయవు ఆ వేప చెట్టు ముందు
హుమ్ మొత్తం కూల్ గుంటది
అవున అన్ని మళ్లీ చూడండి మనకి మనకి చెట్ తోని ఒక వాతావరణం కూడా చుట్టూ ఉన్న వాతావరణం కూడా చల్లగా నీడ నీడని నీడనిచ్చుడే కాకుండా మనం కట్టెలాగా అన్ని చేసి కోడానికి కూడా మస్తు సు యూజు అవుతది మళ్ళ నెక్స్ట్
ఏంటంటే వర్షాకాలం చల్లగుండి మంచిగా నీడనిస్తది వర్షా అహ ఎండాకాలం నీడనిస్తది వర్షాకాలం ఏంటంటే కొమ్మలు కొట్టేస్తే మళ్ళీ ఎండక
మళ్లీ ఎండాకాలం కల్లా మళ్ళీ కొమ్మలు వస్తాయి ఆ ఆ కొట్టిన కొమ్మలతో మనం కట్టలు కూడా యూస్ చేసుకో ఆ అట్లా చాలా విధాల యూస్ ఉందండి చెట్ల తోటి మనకి మంచి చల్లని గాలి స్వచ్ఛమైన గాలి విస్తది
ఆ ఏంటంటే చాలా ఇంట్లో రో ఫులు
అవును ఉమ్ వేప చెట్టు గానికి య కూలర్లు కూడా పని చేయవు అవునా అప్పటి రోజులే వేరు అవునవును అప్పటి అయినా అప్పటి రోజులు ఆ వాతావరణం అది వేరేగాని
ఆ మొత్తం ఇప్పుడైతే ఇప్పటి జనరేషన్ మొత్తం కూలర్లు ఏసీ
ఎసి మొత్తం ఎసి లో ఉండలేరు మనం ఉండాగానే మన పిల్లలు అమ్మో ఇప్పు ఇప్పుడే ఈ ఎండకు కూలర్లు పెట్టడం అవుతుందండి అవునవును కూలర్ స్టార్ట్ చేసి
ఉమ్ ఎండ మా
ఎండ మా దగ్గర అయితే బాగా ఎండొస్తుంది అట్లనే ఉన్నది
అవునా ఇప్పుడు ఇంకా ఆఫ్టర్ వన్ టైమ్ స్కూల్ ఉన్నాయి ఇంకా పిల్లలు వెళ్లొచ్చే వరకు అయితే ఇంకా చాలా అలసిపోతారు కరెక్ట్ మధ్యాహ్నం టైమ్ ఇంటికి వస్తారు
ఈ ఈ సారి ఏంటి అంటే అవును ఈ సార్ ఏంటి అంటే వర్షం అట్లనే ఉంది చలీ అలానే ఉంది కి నాకు తెలిసి ఎండలు కూడా అట్లానే ఉంటాయి ఉమ్ వస్తున్నాయి. అవును ఆ అవునవును చాలా ఉన్నాయండి ఇప్పుడే మేము కూడా అదే అనుకుంటున్నాం అవును పిల్లలకి ఏం లేదు అండి వచ్చుడు తోని ఇట్లా మజ్జిగ లాగా చేసి అట్లాంటివి ఏం ఉమ్ అట్లాంటివి పెట్టాలి ఆమ్ మళ్ళి నిమ్మకాయ రసం అట్లటివి వాటివి ఎంటంటే అంటే వాళ్ళకి ఆ నీరసమా నీరసం నుంచి అండి ఎంది అయిపోతది అవును అవును అవి కూడా ఇట్లాంటివి పెడతాం కాడి తీసుకల్సి ఉంచుతామండి ఇప్పటిక చాలా బెటర్ అది కూడా అది కూడా చాలా బెటర్ అండి వాటితో ఆ ఫ్రూట్స్తో కూడా. పిల్లలకి మంచిగా దగ్గర ప ఉ ఆ దోసకాయలు కూడా మన దగ్గర పండిట్టుంటాయి కదా అవి టేస్ట్గా ఉంటాయి దాంట్లో వాటర్ శాతం అనేది ఎక్కువ ఉంటందింప్పుడు ఇట్లా పొడుగుంటాయి చూడండి అవి బెండు బెండు అంత టేస్ట్ ఉంటావుండి.
అందుకేస మనం మన దగ్గర పండేటి మాత్రమే తీసుకొస్తాం ఎక్కువ చాలా దగ్గర అయితే మేము అంటే పండించే వాళ్ళ దగ్గర